ఏం చేస్తున్నారండి
ఏముందండి టీవీ చూస్తున్నా మీరేం చేస్తున్నారు
సాన నేను
అదేం లేదు అది సిరీసే ఎప్పుడైనా చూసుకోవచ్చు
మ్ హుమ్
మీరేం చేస్తున్నారు
ఏం లేదు పొలం కాడికి వచ్చినాం అందుకే చిన్న పని ఉండే
ఏంటి మీ పొలం దగ్గరికి వెళ్ళి పనులు కూడా చేస్తారా
ఆ చేస్తాము
ఎండ బాగ కొడుతుంది కదా
ఆ కొడుతుంది కానీక తప్పదు కదా ఉన్నప్పుడు అంటే పనులున్నప్పుడు తప్పదింక. మ్ తినం తినం
ఏం కూర వేసింది ఆంటీ
టమాటా కూర మళ్ళీ పచ్చీ పులుసు
అయిపోయింద మరి పని పొలం దగ్గర
అయితే మల్లీ బోర్ది ఒకటి పైపులు వూసిపోతున్నాయి అనమాట వా ఏందాకా అవయి చూసుకుంటూనే ఉన్నాం బాపు నేను ఎట్ల
అమ్మ
అమ్మని అప్పుడే ఇంటికి పంపించినం అంటే ఏ తినంగానే అమ్మ ని పంపించినాము బాపు నేను ఉన్నాం గు
మొక్కజన్న లేేసినారా మరి పొలముమొక్కటేనా
మొక్కజొన్నలు పొలము పొలానికి మొక్కజొన్నలు పని అయిపోయింది కాగాని అంటే కొంచెమే ఉంది ఇరిచేది ఇక పొలానికి నీళ్లు సరిపోవట్లేదు
మ్.. హుమ్
వాటితోటే ఇప్పుడు పాపం బాపుకి ఇబ్బంది అయితుంది
అ అంటే బావి ఉంటది కదా పొలం దగ్గర
లేదు మనీళ్లు సరిపోవట్లేవ అన్నమాట అంటే తక్కువ వస్తున్నాయి బోర్లు
అవునా అంటే ఓ మీకొరికేనా లేక పోతే వంతుల వైజ్ గా ఉంట ప
ఆ లేదు లేదు మాకు ఒక్కకి మాకు మా సొంతంగుంది
ఉహు
సొంత ముందిగా ఎండాకాలము ఉ
వాగులు కూడా ఉంటాయి కదా అంత ఆ ఆ
ఆ కాలువలు ఉంటాయి కానీ మా దగ్గర లేదన్నమాట అటు కొంచెం చాలా దూరంగా ఉంటది మాకు వా వాగుంటే ఇంకా అందులేకపో తున్నా లో ఒక మోటర్ ఏస్తే కతం నీలావసరం లేకు కానీ ఇప్పుడు చెర్ల నీళ్లు తగ్గితే మా బోర్లు తక్కువ వస్తాయనమాట
అవునా ఇంకా ఎన్ని రోజులు పడుతది పొలం అవ్వడానికి
ఇంకా నెల రోజులు పడుతట్టుంది అంటే లేట్గా ఫస్ట్ ఏసినాము నారు పో స్తారు కదా నారు పోసినప్పుడు అది అతకలేదన్నమాట కుపోయేసరికి ఇగ రెండు సార్లు రెండు సార్లు ఎండిపోయింది అతకలేదు అని బా ఏం చేసిన మన్ డ్రం చెడి ఉంది కదా అంటే ఒడ్లని అలకడం
ఆ ఆ తెలుసు తెలుసు
ఆ ఇగ అజ్జేస్తిడానమ్మట పొలం మొత్తమిగ
అవును అప్ వచ్చినాయా మరి అంటే అట్లా అల్కుతే నార్మల్గా నాటు ఏసినట్టు ఉండదంట కదా
ఉండదు కాని అంటే ఆ చల్లే దాన్ని బట్టి ఉంటది మది మంచిగా బతికింది
ఉహు
చల్లేదాన్ని బట్టి ఉంటది అంటే కొంతమంది ఒత్తుగా చల్లుతారు పలస చల్లుతారు ఇట్లాంటది కదా
ఉ ఉ
ఉ మాదయితే మంచి చల్లిరు ఎవరు చల్లిరు
అయిపోయింద మరి కం ఒకులేవన్న ఆ తిన్నా తిన్నా కంకుల్ కాల్చు కోన్ తినలేదా మీరు
పోయిన సారి వచ్చినప్పుడే కాల్చుకొని తిన్నాం రోజు
అవునా
హ్మ్మ్
ఒక కాల్చుకొని ఒకటే కాల్చుకొని అంటార లేకపోతే ఇంకా ఏమైనా జేస్తారా
అంటే వాటిని ఎంచుతారు కదా ఉడక వేట్టడం తక్కువ ఇగ ఏంచూ కోన్ దిన ఇగ అంటే చెలక నుంచి ఇంటికి ఎక్కువ పట్టుకోమన్నమాట కంకులు ఇగ చెలకలనే కుచ్ కూర్చొనికి అక్కడ కాసుకొని తింటాం హ్మ్మ్ ఇంటికీ పట్టుకపోతే ఉడక పెట్టుకోవడం అదిది హ్మ్మ్
హ్మ్మ్ మొక్కజొన్న గ్యారెల్లాగా చేసుకోరా
అవి ఇగ మాకు అంతా నచ్చదు ఎప్పుడో ఒకసారి అమ్మ చెయదు మా ఎక్కరుంటే చేసేవాళ్ళు నాకు చేయరాదు అమ్మ
ఆహా
ఈసారి అత ఏమంటారు ఉగాదికి అక్కలోస్తే చేద్దాం అనుకున్నాం కానీ చిన్నకోల్లకి పండి ఏం ఉంది పెద్దకోల్లకి కూడా అంటే పండుగుందన్న మాట.
హ్మ్మ్ అంటే నార్మల్గా అందరు
ఆ ఉగాది కాదు ఉగాది కాకుండా వేరే పండుగ ఉంది ఊగాది ఉంటే మా ఇంటికి వచ్చేవాళ్ళు
అవునా
అదే మరు
హ్మ్మ్ గుడి గుడి కట్టినారా
హ్మ్మ్ అంటే ఏదో పండుగన్నారు చిన్న డు ఇంటికాడ పోయింది పండకి పెద్దక్కోలా కేమో వాల్ యారాలోలు సరి అంటే ఏమంటారు దాన్ని పట్నాలు వేసుకుంటున్నారు అంటే పండుగ ముందు రోజు వేసుకున్నారు అనమాట ఉగాది ముందు రోజు. అయితే అది పండక్కి పోయి ఇటు వద్దాం అనుకుంది హ్మ్మ్
ఏ
ఈట్ వద్దాం అనుకుంటే అక్కనే నైట్ అయిపోయింద సాయంత్రం అయిందంట సర్లే రేపు పొద్దుగాల పోదామని అనుకుంది. కానీ ఇగా పొద్దుగాల మళ్ళ తెల్లారి మా పెద్ద మా మేనబావ వాళ్ళు పట్న ఏదో పండగ చేేసుకుంటుంటే ఆడికి పోవాలి కదా మళ్ళీ ఈడికాడికి ఎంతిరుగ ను అనేసి చిన్న పెద్దక్క కూడా రాలేదు.
ఉమ్ హూ మరి నువ్వైన వచ్చినావా
నేను కూడ రాలేదు.
నే చేసుకున్నారా ఇక ఉగాది.
వాళ్ళిద్దరే చేసుకున్నారు పాపం అంటే బాపు అది మటన్ తినొద్దు అన్నమాట ఎక్కువ. ఆ చాల తక్ కువ తిన అంటే ఒకటే పూట అంతే ఇగ తినాలి. అయితే ఇగ మేము ఎవ్వరెం రాలేదని మటన్ కూడా క్యాన్సల్ చేపిచిండు అట
అవునా
అంటే చాపలు తెచ్చుకున్నారంట చాపలు తినొచ్చు బాపు. చాపలు తెచ్చుకున్నారట ఇక మటన్ వద్దులే అని.
ఉమ్ ఏమైంది అంకుల్కి ఏం ప్రాబ్లం.
అంటే మొన్న రీసెంట్ గా హార్ట్ సర్జరీ అయిందన్నమాట. అయితే వాళ్లు తినొద్దు అన్ చెప్ పెల్లు
ఆహా అంటే ఎక్కువ ఎండలో కూడా ఉండొదు. కదా అంకుల్
కంటే ఎండ కొట్టదంటా
ఎండ ఎందుకొట్టదు ఎండక్ కలవెడ్
ఓ నువ్ అ మా ఒక్కసారి మా బాప్ తోటి అన్నమాట ఎండేడ కొడుతుంది బిడ్డ అంటడు.
ఎండ ఎంట ఎండాకాలం కదా నార్మల్ వేరే, శీతాకాలం వేరే కాలం అయితే కొంచెం తక్కువ కొడుతది ఇప్పుడు బాగా కొడుతది కదా.
చెప్తే ఇనట్లేడు ఎండ ఏడ కొడుతుంది అంటడు అంటే అంత పనేమి ఉండదు ఎండల చేసే అంత జస్ట్ నార్మల్గా అటు ఇటు పోయి రావడం మ చెట్టు కింద కూర్చోవడం.
ఉమ్
అంటే పనే ఏం లేదు చేయడానికి గానీ అంతగా
మరి వెళ్తున్న వెళ్తున్నారా మళ్ళీ హెల్త్ చెకప్ కి
హ్మ్మ్ వెళ్తాడు వెళ్తాడు మంత్లీ మంత్లీ అట్లా వెళ్తాడు టాబ్లెట్స్ అంటే టాబ్లెట్స్ అయిపోయినప్పుడన్నా
ఉమ్ అదే బరువులు కూడా మోయద్ దు కదా
ఉ మోస్తలేడు అందకే కదా వచ్చేది గడికి ఒక్కసారి
ఆహహ
పనులు ఉన్నప్పుడు అళ్ళ రావాల్సి వస్తుంది ఇగ
అసలు ఇంకా అంకుల్కి
ఉమ్ ఇంకా రావాలి కదా అయితే అక్క వాళ్ళు వచ్చేది పెద్ద అక్కకి నచ్చేది గాని పనికి అక్కకి ఫీవర్ వచ్చింది అంట పోయిన సరే అయినప్పుడు సర్లే ఇగ దానిందుకి ఇబ్బాద్ టాది వరకు వచ్చిందనమాట అంటే కంకులు వేస్తాం కదా వేసిన రోజు అదే వచ్చింది ఇంకా మిగతా పనులకు అప్పుడో ఇప్పుడో వచ్చినా అనమాట ఇక ఊకే దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనేసి ఈసారి నేనే వచ్చ పోయిన సర ఈసారి నేనే వచ్చినా
అవునా
బక్కేమో వ్యవ సాయం అంటే పిచ్చి అంటే చెయాలని ఉంటది కవులకి ఇయ్యమంటే ఇయ్యాడు ఇగ ఏం చేస్తాం అంటే ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళని చేయనియ్యాలి గాదా
ఆ రైతు గాని ఒక ఒక ఒక ఆరు నెలలు అయినా నా
ప్రశ్నయిస్
ఆ చాలులైతున్నా
ఉమ్ వన్ ఇయర్ దగ్గరకి వస్తుంది
ఆ ఓకే అయినా కూడా జాగ్రత్త
ఆ ఫస్ట్ సిక్స్ మంత్స్ బయటకి ఓనియ్యలేదు ఎటు తర్వాత అసలు ఉండట్లేదు అంటే చేసిన పానాలు కదా అసలు ఇంటికాడా ఉండట్లేడు ఉండమంటే కూడా
అయిపోతుంది కదా ఏదో చిన్న పని అయినా అయిపోతుంది కదా కదా అని అనుకుంటారు వాళ్ళు కూడా
అన్న వాపు వల్ల కావాలి ఆ రోజులు అంటే కొన్ని రోజులు అంటే అన్ని కట్లు అన్నీ ఉంటాయి కదా అద అయిపోయినా మ నేను బయటకి పోతే నాకు అసలు కాళ్ళు ఉండ ఇట్లే ఊకే అటు ఇటు తిరుగుతనే ఉన్నాడు తిరువద్ బాబు ఇన్ఫెక్షన్స్ అయితే ఆహా లేదు నేను తిరుగుతా నాకు ఇక్కడ ఉండబు తెెత్తలేదు
హ
వాళ్ళకి అస్సలే ఉండబుద్ధి కాదు కాళ్ళు ఆరు ఆరు నెలలు కట్టేసినట్ట అయినేమి పాప ఈ పాప
ఆ అవునులే పా మాన్నళ్ళంటే కష్టమేలే అంటే ఇక వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు కదా
మళ్ళీ ఉంటారు పాాలమంతా దీని మీన్నే బాప ముఖంగా ఏమైపోయిందో ఏమైపోయిందో అని
అంటే మరి అప్పుడు ఏం చేసినారు కవులుకచి ఇలా నాన్నకి ఆపరేషన్ అయిన
లేదు మేమే చేస శేష్ణమిగా అప్పుడు కూడా నేనే రావాల్సి వచ్చింది అమ్మ నేను అంటే పత్ వేసినాము వరేసినాము వరికి అప్పుడంటే బోర్లు బాగా వసే అంటేన వర్షాకాలంది అన్నమాట అప్పుడు ఇక బోర్లు బానేఘోషణి అంటే బాపు ఇంకా నా టైమ్ ముందుక అయింద అనమాట ఏన్న ఆటో కూలలను పెట్టించి వేపిచ్చి అక్క వాళ్ళు బావాల వచ్చ వచ్చషర ద గుర్తుకులే జకు న చేయి ఇష్టం అయిపోయింద కాని తర్వాత ఇది నిమ్మలంగా పత్తిగా తీయడం కాబట్టికి కూరళ పెడితే వాళ్ళు వచ్చిదిసిరు ఇం మంద బతల అప్పుడు అమ్మ నను వచ్చ ఇచ్చి ఎసేసినాము
అవున ఆప్పుడు మందుబద్ద మందుబస్తాలు చాలా ఇబ్బంది అయినాయి కదా
ఉ అవునవును అంటే మా ఊర్లో ఉన్నాయి బస్తాలు ఉన్నాయి ఇక బండ్లు అంటే మాక్ ఎడ్ల బండ్లో ఏ బ ఎడ్ల బండి ఉందన్నమాట చిలకలతో వస్తది కదా డైరెక్ట్ ఇక వాళ్ళు వేసుకొని వచ్చేది అన్నమాట
అవునా అయితే ఎడ్లు ఉన్నాయా మీకు ఎడ్లు బర్లు
ఆ ఎడ్లున్నాయి వాటి కోసం ఇప్పుడు బాపకి ఇచ్చేకాడ ఉండేది ఇక బర్రె ఉంటే బాబకి అంటే ఇప్పుడు ఏ అచ్చు బాలేదని అక్కోలకి పంపించేసినం
ఆహా బర్లు ఉంటే మంచిగా పాలు తాగొచ్చు కద్ అ మంచివి
అన్మాట అది కట్టి మూడు నెల్లైతుంది ఇగ మళ్ళీ అదైనా మా అక్కొల్ల కోసమే తీస్కుంన్నాం అన్మాట అంటే ఇది వరకు చిన్నక్కొలకు ఒకటిచ్ నము పెద్ద కొళ్ళకి ఇవ్వలేదు పెద్ద కొళ్ళకి ఇవ్వాలి గదా అనేసి కొనేస్ ఇప్పుడు పెద్ద కొళ్ళకి గుడా ఇచ్చినాము ఆతే ఇంద సర్ రే మరి ఉంటున్నం ఉంటున్నం రా
ఆ సరే సరే బాయ్
ఉమ్ బాయ్